హలో
బాగున్నారంండి
బాగున్నానండి మీరు
బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
అయిపోయినాయా టీ తాగడం అన్ని అయిపోయినాయా
ఆ అండి ఇప్పుడే జస్ట్ నువ్ కంప్లీట్ అయిపోయిందండి మీరు
అవునవు మాదే అయిపోయిందండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఆఫ్టర్ టెన్త్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని మా పిల్లల ఆలోచిస్తున్నా నేను
ఓహ టెన్త్ అయిపోనాక అంటే వాళ్ళకి దే ఇంట్రెస్ట్ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ వా
ఒకరికేమో డాక్టర్ అని ఇంకొకరికేమో ఇంజనీరింగ్ నీ సై అటు సైంటిస్ట్ వైపు వెళ్ళాలని
ఇంజనీరింగ్ అంటే ఇంకా మనం బీటెక్ చేయాల వింటారు అప్పుడు మనం ఎంపిసి తీసుకోవాలా
ఆ అదే అనుకుంటున్నాం కానీ ఏ కాలేజ్ అసలు ఎలా పాలిటెక్నిక్ చేపిచ్చేసి ఇంజనీరింగ్ చేపిస్తే బెటరా ఎలా చేపిస్తే అని అదే డిప్లొమా చేయిచ్చేసి అక్క నుంచి కూడా వెళ్తారు కదా
అవునండి వెళ్తారు డిప్లొమాో అయితే బెటర్ అండి
ఆ హ
నిశ్చిచ్చ
అవునా అంటే ఇంటర్ క డిప్లొమాకి ఏంటి డిఫరెన్స్
ఆ ఇంటర్ అంటే మనకి టూ ఇయర్స్ ఉంటుంద అనమాట డిప్లొమా వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఆ త్రీ ఇయర్స్ లోనూ కంప్లీ చేసేసుకుంటారు నాకు కూడా అంత ఐడియా లేదు నేను ఎంటర్ చేశాను మా ఫ్రెండ్స్ చేసారన్నమాట డిప్లొమా అయిపోయినాక బీటెక్ జాయిన్ అయ్యారు
ఓకే అంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఎంటర్ అయిపోయాక ఇంజనీయరింగ్ క జాయి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఎన్సెట్ ఎగ్జామ్ అట్లా రాసి వెళ్తారు కదా డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలంటే ఏం ఎలా ఏమైనా ఎగ్జామ్ రా సరంటన్నా
అవునండి ఇప్పుడు మనకి డిప్లొమా అయిపోతేనే ఫస్ట్ మనము కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎంసెట్ ఆ సిఈసి అ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఎంసెట్ రాస్తే మనము ఫస్ట్ ఒక త్రీ మంత్స్ కోచింగ్ వెళ్తాం అనమాట ఎంసెట్ కి ఎంసెట్ కోచింగ్ లో ర్యాంక్ వస్తే ప్రీ సీట్ వస్తే మనము మనకి ఏ కాలేజ్ కావాలో అని చెప్పేసి ఆప్షన్స్ పెట్టు ఇంతనే అనుకుంటున్న, అమౌంట్ మనకి ఫీజ్ అనేది తగ్గుతుంది అనమాట ర్యాంక్ వస్తే
ఇంజనీరింగ్ ఇంటర్ నుంచి వెళ్ళిన ఎగ్జామ్ రాయాల్సిందే డిప్లొమా నుంచి వెళ్ళిన కాగానీ ఎగ్జామ్ రాయాల్సిందే,
ఎగ్జామ్ అయితే రాయాలి మనకి అమౌంట్
ఇంకా డిప్లొమా చేయాలి, అంటే ముందు పాలిటెక్నిక్ ఎగ్జామ్ కూడా రాయాలి.
అవును
ఒకే
ఉ
అయితే అదే ఆలోచిస్తున్నా ఎటు నుంచి వెళ్తే బెటర్ వీళ్ళు అని అనుకున్నా, కొన్ని కొన్ని జాబ్స్ డిప్లొమా మీద కూడా ఇస్తారు, కదా అసలు మామూలుగా అసలు ఆ అంటే ఇంటర్ బేస్ మీద పెద్దగా ఉండదు కదా కానీ డిప్లొమా మీద కొంచెం ఉంటదను,
ఆ ఉం ఉంటది, కానీ దానికి దీన్ని కొంచం అంతే గ్యాప్
అంటే ఇంటారు అంటే ఆ ఇప్పుడు డిప్లొమా చేస్తే ఆటోమేటిక్గా ఒక ఇయర్ ఇటు డిగ్రీ సైడ్కి వెళ్ళినట్టు అయిపోతుంది, అ అవునా
ఉ
ఇంకొకరు ఇంకొకరు డాక్టర్ అలాంటి న్నారు కాబట్టి అప్పుడు మనం బైపిసి తీసుకోవాలండి,
ఉ
ఇంటర్ ఒకవేళ ఇంటర్ జాయిన్ అయ్యి బైపీసి తీసుకోవాలా, తర్వాత పార్ట్ తీసుకోవాలి డిగ్రీ జాయినింగ్
తర్వాత పీజీ చేసుకోవాలి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత,
అంటే నీట్ రాయకుండా ఇలా కూడా చేయొచ్చా,
ఆ నీట్ కు కూడా రాయొచ్చు ఇలా కూడా చేయొచ్చు,
ఉహు
ఉ
అంటే నేను ఓన్లీ నీట్ ఎగ్జామ్ రాసి అందులో సీట్ వస్తేనే,
లేదండి అలా ఆయన చేయొచ్చు మనము ఇలా ఆయన కూడా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళ టైం లో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట అవి కూడా రాస్తే వెళ్ళొచ్చు,
ఉ హు హు
ఏం చేస్తున్నారడి నా డిన్నర్ ఏమించ
ఆ డిన్నర్కి ఆల్రెడీ అంతా ప్రిపరేషన్ అయిపోయింది.
ఉ
ఆ వంటలా అలా మామూలుగా చేస్తాము,
సమ్మర్ ఇక్కడ క మ జ్యూసెస్ అంటవి ఇవి ఏమన్నా అరేంజ్ చేస్త, ఇంకా రా
ఆ చేస్తా ఇంట్లో ఫ్రూట్స్ మామూలుగా జ్యూసెస్ కన్నా నార్మల్ గా ఫ్రూట్స్ తింటామే,
ఉ ఫ్రూట్స్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కదా ఇప్పుడు, సమ్మర్ కాబట్టి హుమ్
ఉమ్మ్ ఇంకా ఏంటి సంగతులు
ఈవినింగ్ అయితే మీరు సీరియల్స్ చూడరా
నో ఇగ సీరియల్స్ ఏం చూడను ఇగ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అసలు టీవీ డిస్కనెక్ట్ చేసేసా మొత్తం అసలు అన్నీ ఏం లేవనమాట
అల్లాగ్
ఆ అన్ని తీసేస్తా కనెక్షన్స్ స్ అన్నీ కూడా మొత్తం తీసేసాను ఎగ్జామ్స్ అని చెప్పేసి
చదువుకుంటున్నారా
మళ్ళీ వీళ్ళ మూడు అటు కనీసానికి కూడా టర్న్ అవ్వటానికి వీల్లేదు
హ్ బ అయితున్నారా
ఏంటండి
బాగా ప్రిపేర్ అయితా
ఆ బాగా ప్రిపేర్ అ వాళ్ళకి నిజంగా చదువుకోవాలంటే నే అంత ప్రిపరేషన్ నివ్వాల్సిన పని కూడా ఉండదు
అది గు
హూ కానీ అన్ని తీసేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు దీని మీద కన్నా వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అదొక్కటి తీసేస్తా
ఉమ్ బయటికి వెళ్ళలేద ఎక్కడ్క్
ఎక్కడికి ఏళ్ళట్లేదు ఇగ వీ ఆ వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఇగ ఏన్ ప్లాన్ చేస్తున్నాం
హ్ ఎక్కడికి వెళ్తారు
అప్ సైడ్ వెళ్దామని
ఉహ్
కొంచెం ఉ అవును దాంతో పిల్లలకి కూడా ఏంటంటే అవన్నీ తీ రుగుతూ ఉంటే పిల్లలకి కూడా కొంచెం సోషల్ కొంచెం అంటే వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటది ఓన్లీ బుక్స్ బుక్ రీడింగ్ కాకుండా
బయట కొంచెం ఎలా ఉంటది
ఆ ఇగ అందుకని చెప్పేసీ కొంచెం తిప్పితే కొంచెం
ఉమ్
ఊ ఓన్లీ బుక్స్ లో ఏదో చదివి రాయడం కన్నా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాము అని రాయడం అది ఇంకా బాగుంటది కదా
అవునండి
జ్ఞాపకం వస్తా ఉంటది ఆ మేము అక్కడికి వెళ్ళాము అప్పుడు ఇది నిజంగానే చూశాను ఈ వాళ్ళకి అది ఒక ఐడియా ఉంటది మంచిగా
ఊమ్ స్టోరీస్ కొన్ని స్టోరీ అంటే ఏమంటారు ఇప్పుడు లేపాక్షి ఉంది కదండి దాని గురించి కొన్ని బుక్స్ లో కూడా వచ్చింది కదా అలాంటి ప్లేసెస్ తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుస్తుందనమాట ఏంటి దీని విశిష్టత ఏమి ఏంటి అం ఆటా ఎక్కడ ఉంది అది ప్లేసు వాళ్ళకి ఒక మెమోరీ లాగా మిగ్ గిలిపోతుంది
అవును అదొకటి ఎగ్జామ్స్ లో కూడా వాళ్ళు రాయగలుగుతారు
హ్మ్
అంటే న్యాచురల్ గా రాయగలుగుతారు ఆ అవును అందుకని అట్లానే అనుకుంటున్నా అవును ఓన్గా రాయగలుగుతారు ఏమైతే చూసి ఏం విన్నారు అక్కడ ఇప్పుడు ఏమైనా టెంపుల్స్ లో కార్వింగ్ చూస్తారు ఆ అయ్యి బుక్ బుక్స్ లో చదివేదానికున్నా రియల్ గా చూస్తే వాళ్ళకి ఇంకొంచెం మంచిగా అనిపిస్తది
హ
ఇంగా అట్లా అని చెప్పేసి కేరళ
పిల్లలకి లంచ్ బాక్సెస్ అంటా ఏమన్నా స్నాక్స్ అట్లా మీరు మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి
అన్ని ఇంట్లోనే ఆ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం ఆహా హాకు హాయ్ అసలు ప్రిఫర్ జయ్యాను
ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి పానీపురి అంటే గోపి పి అంట
ఉ అవన్నీ అస్సలు ఇప్పుడు ఏమవుతుందంటే అవి కొనిస్తాము అవి మాహయితే ఎంత అవుతాయి కానీ అంతకు మించి హాస్పిటల్ కు పెట్టాలి తర్వాత
అది కూడా నిజమే అండి హెల్త్ మీద కూడా కేర్ తీసుకోవలనా
అవును బడ్జెట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎక్కడో ఎక్కడో దాచే అవసరం ఇంక ఉండదు ఇక ఓన్లీ హాస్పిటల్స్ కోసం పెట్టుకునట్టే అవుతది
ఉమ్ ఆ హాస్పిటల్ ఖర్చు మనం తినేది కొద్దిసేపు ఆనందం కోసం చూసుకుంటే ఇంకా
ఉమ్ అందుకని చెప్పేసి అలాంటి ఫుడ్ ని అసలు ప్రిఫర్ చేయను పిల్లలు అడుగు తరు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి తెలిదు కదా వాళ్ళకి రెస్పాన్సిబులిటీ టీస్ లేవు ఇప్పుడు కాబట్టి వాళ్ళకేం తెలీదు
ఉమ్
చిన్నామా ఏదైనా సఫర్ వాళ్ వాళ్ళు సఫర్ అవ్వడమే కాదు వాళ్ళని చూస్తూ మనం కూడ కూడా బాధపడ
హా అవునండి అది కూడ నిజమే మా అమ్మ వాళ్ళు కూడా చెప్తుంటారు బయటవి ఎక్కువ తినకండి తగ్గించండి ఇంట్లో మేము చేసి పెడతాము కదా అంటారు ఉమ్ ఇంట్లోవే అయినా కూడా ఎంత టేస్ట్ అయినా కానీ
ఇప్పుడు ఇప్పుడు అంతగా ఎక్కువగా మాట మాట వినిపించట్లేగాని ఒకప్పుడు హెచ్ఐవి ఇవి ఎక్కువ వినిపించేవి ఇప్పుడు బయట వాళ్ళు కట్ కట్ చేసే వాళ్ళవన్నీ ఆనియన్స్ అన్ని కట్ చేస్తారు ఎవరికి ఏం సమస్య ఉందో తెలీదు
అవునండి
అంటే నాకు ఇది మా మదర్ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట నేను హాస్టల్ లో ఉన్నప్పుడు తను చెప్పారు బయట ఏం తినొద్దు
ఉ
ఉమ్ బయట ఏమైనా తింటే ఇట్లా ప్రాబ్లం వస్తుది అప్పుడు ఎవరము ఏం చెయలేము అని
ఉ అవునండి అది ఎప్పుడు నుంచి వుంది కదా మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోవాలి ఫస్ట్
ఉ అవునండి అందుకే జాగ్రత్తగా ఉండండి మీరు కూడా అక్కడ ఏమి బయట తీసుకోవడం అలాంటి పనులు ఏం చేయకండి
అ అండి తప్పకుండా ట్రై చేస్తా ఇంకేంటండి ఉండనా మరి
ఆ సరేనండి బాయ్ అండి జాగ్రత్త ఆ ఓకే అండి మళ్ళీ చెయ్యండి తర్వాత
ఆ సరే అండి బాయ్
కే అండి బాయ్ అండి త్యాం
మ్మ్